హలో వినిపిస్తు వస్తుందా అండి
అనిపిస్తుంది
బ
ఖాలీ మీరేం చేస్తున్నారు
మేము ఖాళీిన కానీ ఎండ చాలా ఉందండి అసలు మా దగ్గర
అవున
మీ దగ్గర ఎండలేదా అండి
ఉన్నది మా దగ్గర కూడా బాగానే ఉంది
అవునా మా దగ్గర అసలు చెట్ ఫ్లూడ్ ఎండిపోతున్నాయండి ఇ ఎండకి
అవునా
ఎండకి ఛి ఎండాకాలంలో మామిడి పండ్లు అవన్నీ దొరుకుతున్నాయా అండి మరి వచ్చినయా
దొరుకుతున్నాయండి మీకు
మాకు దొరుకుతున్నాయి కాకపోతే చాలా రేట్ అండి యా యాభై రూపాయలకి కిలో గుడా ఇస్తలేరండి చాలా అంటున్నారు అసలు
అవునా మా సైడ్ తక్కువనే
మాకేమో బి ఏది కొనాలన్నా పైసల్ బెట్టి కోనాల మ ఊర్లా సరే ఎవరికి ఆ తిన్నమండి
ఏమ్ కర్రీ
ఆ ఏం కూర అంటే బచ్చల కూర అండి
అవునా
ఇంక అండి మీరేం కూర చేసిరండి
మాదా పప్పు
అవునా అండి
చెప్పండి ఇంకా
ఏం లేదండి ఇ ఫోన్ చూస్తున్నాను అయితే అ ఫోన్ లో ఒక డౌ చూస్తున్నా ఎట్లా చూడాలి ఆ సినిమాని అవునండి మీకు కృష్ణుడి సీరియల్ చూడడం తెల్ చూస్తరా అండి
లేదు
నాకు చాలా ఇష్టం అన్నమాట అయితే దాన్ని ఎట్లా చూడాలి ఎక్కడ చూడాలి అని చూస్తున్నా
అవునా మీకిష్టమేనా మూవీస్ చూడడం
చూడడం చాలా ఇష్టం అండి అసలు సినిమాల నేను గుడా ఎళ్దాం అనుకుంటున్న అండి
అవునా
ఇంకెప్పుడైనా వెళ్దామని అనుకుంటున్న అండి
ఆ అవునా
మీ దగ్గర బతుకమ్మ అట్లా చేస్తరండి పండగలు
చేస్తరండి
అవునా అండి మా దగ్గర కూడా పండుగలు బాగా జరుగుతాయ అన్నమాట బతుకమ్మ బతుకమ్మ అయితే తొమ్మిది రోజులు ఆ
మాదగ్గర కూడా ఆడతరు
మీ దగ్గర రోజు ఆడురు ఒక రోజు రెండు రోజులు ఆడతారండి
రొండు రోజులు ఆడతారు
మాకు అట్లా కాదండి రోజు పెడతారనమాట మా ఊర్లా
మీరు ఎళ్తారా
ఆ మేము ఎల్తమండి రోజు అంటే మా ఇంట్లో బతుకమ్మ పండగ ఉందనమాట మా అమ్మ చేస్తది నేను చేస్ స్త ఇద్దరం చెరోకటి పట్టుకొని చీరలు కట్టుకొని లం గౌనీలు ఏసుకొని మంచిగ ఎళ్తాం అన్నమాట మస్ ఆడితే ఎక్కువ పెద్దది చేసినాం అన్ గిఫ్ట్ కూడా ఇస్తారండి మాకు ఒకసారి గిఫ్ట్ కూడా ఇచ్చిరండి
ఎన్నొచ్చినయి
ఒక్కటే వచ్చిందండి ఒక సంవత్సరం పెద్ద చేసినం అనమాట మా తాతది తెచ్చిచ్చిండు బంతిపుడు చాలా పూలు తెచ్చిండు అయితే ఇకా మి ఆ దాంట్లో బహుమతి వచ్చింద అనమాట
ఆా
ఉ మీరు ముగ్గురు పోటీలోకి వెళ్తారా అన్ని ముగ్గులు అట్లా ముగ్గులు వేస్తారా
అయ్యమండి
పకులు వెయ్యారా అండి మీరు
మీర వెళ్తారా
ముగ్గుల పోటీలకు వెళ్ళలే గాని ముగ్గులు మాత్రం చాలా ఇస్తా అన్నమాట సంక్రాంతికి జనవరి ఫస్ట్ కి మా ఇంటి ముందులో ముగ్గు నేనే ఇస్తాన అనమాట రంగులు కల్ రంగులు రంగులు మొత్తం అన్ని తెచ్చుకొని నేనే కొనుక్కొచ్చుకుంటా నేనే ముగ్గు కొను అ నేనే చేస్తాను మడ మా ఇంట్లో
సరే ఏం దేబ్బలు ఊల్లో పోటీ చేసి రండి కూడా చె మా స్కూల్లో పోటీలు కూడా పెడతారండి
అవునా అండి ఏం పోటీలండి ముగ్గుల పోటీలా
అవును
మీరు వెళ్తారా మీరు వేస్తారా అండి మరి మీ అంటే అక్కడికి వెళ్తారా ముగ్గుల పోటీల దగ్గరికి అవునా అయితే ఉ వెళ్ళినప్పుడు ఫోటోలు దిగిరండి అప్పుడైనా అక్కడ
చరే అండి అక్కడ మేము ముగ్గులపోట్లో ప్రైజ్ మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి
అవునండి నాకు తెలుసు అండి మీరు మా మీరు నాకు చెప్పాలల్సిన అవసరం లేదండి మీరు మీీతో మాట్లాడుతుంటేనే అర్ అర్ధమయితుంది మీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని
ఫస్ట్ ర్యాంక్ కాదండి ఫస్ట్
ఓప్ప నస్ట ప్రైజ్ దాండి
అవునండి
అవునా అండి మరి ఇం
మాటలు రావండి కొంచెం ఆ ఇంటి దగ్గర బాగా మాట్లాడతారుని బయట మాట్లాడలేను
అందుకే అట్లా భయపడొద్దండి మీరు మాట్లాడుతుంటే అవునండి మీకు తెలుస చాండకవిష్ ఎం
ఆ చెప్పండి
మా స్నేహితురాలికి మాట్లాడడమే రాదండి ఈక మా స్నేహిరాలు ఊక ఫోన్ చేసి చేసి చేసి ఆమెకి అలవాటు అయిపోయింది ఏం కాదండి రోజు మాట్లాడు ఉంటేనే అలవాటు అయిత్ పత్తది కాదా
అసలు ఫుడ్లు భయం అవుతుందండి చూస్తుంటే ఆది చేస్తుంటే ఏం చే
నీలేగా అ అండి ఫోన్ మాట్లాడరా అంటే
ఏమో అండి ఇదంతా వెరైటీగా
అదే కదా అండి మీకు అవునండి మాకు చాపల పులుసు చేయాలనిపిస్తుంది గానీ నాకు ఎట్లా చేయాలో తెలియ చెప్తారా అండి కొంచెం
మేము మేము కూడా చేపలు బాగా తింటమండి మేము కూడా
ఎట్లా చేస్తారు చెప్పండి అని అడుగుతన్నానండి అంట ఈ మీరు తింటార అంటలేను
ఓకే అండి చెప్తాను ఒక నిమిషం నన్ను మాట్లానిస్తారా
ఆ చెప్పండి
మేము ఫస్ట్ ముక్కలు ఉంటాయి క బాగా కడుక్కకోవాలండి
ఏ ముక్కలండి
ఆ వచ్చి మీరు ఏందండి అంత అల్లుకపోవాలి ని ఏంది చెప్పండి ఇట్లా చేస్తుండు
అంటే మీరు ఆగమన్నారు కదా అని నే అకుంట అంటే నాకు డౌట్ వచ్చింది చికెన్ ముక్కల మటన్ ముక్కల ఫిష్ ముక్క కళాని
ఫిష్ గురించే కదా నా కొండరాదు అడిగినావు
అవు అను మరిచిప్ ఫైన్ అండి నాకు కొంచెం మతి మర్పు మాతి మర్పు ఎక్ ఎక్కువ అండి కొంచెం ఎక్కువ అయింది
అదే అర్థం అవుతుందండి నాకు కూడా ఆ ము మక్కల్ని బాగా కడుక్కకోవాలని కడుక్కున్నాక మళ్ళలీ కొంచెం ఉబ వయాలి మళ్ళీ కొంచెం వాటర్ పోసి మళ్ళీ
అవునండి సబ్బు పెెట్టి అడగాల అండి
వద్దండి ఉప్పు పాసుపు అయితే సరిపోద్తు
ఆ అంటే మరి మా అమ్మగారికి కి చెప్తాన అనమాట నా మా అమ్మకు తెలివదు సబ్బు పెట్టి అడగాల అని అడిగితే మళ్ళీ నా ఈ పరువు పోతుదండి
సబ్బు పెట్టికి అడిగితే మొత్తం సబ్బు సబ్బు వాసన వస్తుంది క అండి
మరిఊ పూ పసుపుేసే పసుపు పసుపు వాసన రాదా అండి మరి
రాదండి బస్పు వెమ్మంటే వద్దిలిపోతుంది
మరి సబ్బు కూడా పోతుదిగా అండి ఇప్పుడు మీరు ముఖానికి రాసుకుంటు సబ్బు పోతదా ఉంటదా అండి మేము
చికెన్ ముక్కలలకు అందులోకి లోపలి పోతు మనం పసుపు వేసుకుంటాం కర్రీలో సబ్రు వేసుకోం కదా
ఆ మర్ మీరు కడగాళి కడగాలి కడగాలి అని వంద సార్లు చెప్పిారు కదండి మరి కూరని
హలో
చెప్పండి
ముక్కలను కడుకున్నాక దానికి ఉప్పు కారం పసుపు వెళ్ళలి ఆల మలి గడ్డా ఉ ఉల్లిగడ్డ బాగా మిక్సీ చేసుకొని పచ్చిమిర్చి ఉల్లిగడ్డ బాగా మిక్సీ చేసుకొని అందులో మొత్తం కలపాలండి తర్వాత ఒక ఇంకొక ప్యాన్ బట్ కోవాలండి అందులో మెంతులు వా ఆ వాళ కోరు మెంతలు జీలకర ఆ వేసుకోవచ్చండి వేసుకోవచ్చు వేసుకోవచ్చు ఆ మెంతులు జీలకర ఆవాలు మిరియాలు ఇవన్నీ అన్న రో బాగా వంపుకోవాలండి ఏపుకున్నాక మిక్సీ పట్టుకొని ఆ ముక్క్కలోకి పట్టియాలండి పట్టించాక చిన్నపండు నానసుకోవాలండి చింతపడి నానేసు కాక ఒక మామిడికాయ అంటే మామిడికాయ కోసుకోవచ్చండి అయితే ఈ ప ఫస్ట్ ప్రాసెస్ చేయాలండి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి తానింపులో వేసేయాలండి స్టవ్ అంట ఇచ్చేది కూడా నేను చెప్పలేనండి మీరు చేసుకోవాలి
అవునండి అయితే మాకుొ ఒక జోక్ జరిగిందండి నాకు నవ్రాయ
ఆగండి నవి చేపల కూర పూర్తిగానీయండి ఆ అంద్ తాలింపు వేసుకున్నాక ముక్కల అన్ని వేసుకోవాలండి వేసుకున్నాక చింత పులుసు పోసుకోవాలి చింత పులుసు పోసుకని మళ్ళీ మనం మిక్సీ పట్టుకున్న మళ్ళీ కొంచెం పౌడర్ వేసుకోవాలండి వేసుకున్నాక ఉప్పు కారం స సరిపోయింద అని ఒకసారి టేస్ట్ చూసుకోవాలండి సరి కుంటే మళ్ళీ వేసుకోవాలని వేకున్నాక ఒ క్క మాడికయ్ ముక్కేసే సూపర్ ఉంటుందండి
అవునా అండి నేన ఇ అమ్మమ్మే చాలండి మీ చేపల ర ఒక దండం మీకు దండం అండి ఇంకా మళ్ళీ జన్మలు అడగనండి మీ మళ్ళి కూర ఎట్లా చేయాలో మమ్మ నన్న తిడు స్తుందండి అసలు మీ చాపల లేందో అని
చెప్పండి ఒక జోక్ ఏంటితో చెప్
ఆ ఎం లే దండి మా అమ్మే మా మా అమ్మగారు ఏమంటున్నారంటే నీ పైసలు నీవి నా పైసలు నాని అని అంటారండి
అట్లా ఎట్లుంటందాండి
పెళ్లి కాలేదండి పెళ్ళి అయినాక నన్ను చూసుకుంటారా అండిీ విల్లు మాఅమ్మ వాళ్ళు
అప్పుడు నీ దారిన నువ్వే పోయి వాళ్ళని చూసుకోగా
ఏం కాదండి నేను చూసుకుంటా అని ముందే రాసి పెడతా అని చెప్పిన చెప్
అదే వాళ్ళకి నమ్మకం లేదంటుంది అందుకే ఇప్పటి నుంచి నీ నీదే నాది నాదే అంటున్నారు
ఇప్పుడు ఏమంటురంటే నీ నీ ఫోన్ నీది నా ఫోన్ నాది నేను చూసుకు ట నా యూట్యూబ్ నీ యూట్యూబ్ నువ్వు వన్ అంటాందండి
మవు
మీ స్నేహతులతోటి నువ్ మాట్ ట్లాడుకో మా స్నేహితులతోటి నిన్ మాట్లాడుకుంటా అని అంటుందండి
కరెక్ట్ గ అండి వాళ్ళ స్నేహిల్ తోని నువ్ మాట్లాడు తే బాగోదు కదా
అవునండి కానీ మా స్నేహితులతోటి ఆమే ఆమెయితే మాట్లాడొచ్చ అండి మరి ఎందుకండి అంటే మీ మా మీరందరిక ఏమో ఒక రూల్ మాకొక రూల అండి
మీ అందరికంటే మీ అమ్మా ఏజ్ ఉండదండి నాకు
మీరు మరి నా ఏజ్ ఆ ఆన్ డి
ఆ నీ ఏజే అండి నాది
సరే అంటే అమ్మ గూడా అమ్మ అట్లాగాదు అంటే మీరు కూడా ఒక అమ్మనే కదండి అంత్
అమ్మా అయినంత మాత్రాన ఏజ్ మొత్తం నల్ భై పోదుగా అండి
అమ్మ గుడా యాభై లేవండి ముప్పై తొమ్మిది ముప్పై ఓ
నలభై ఏ అన్నా నండి మీరే యాభై అని చెప్పేశారు నిజ నిజాలు చెప్తున్నారు నేను అబద్ధం చెప్పాను కాని.
ఒకే అండి బాయ్
ఎందుకు తిడతదండి
టైం అయితే అండి భోజనం తినవా స్నానం చేయవా అని తిడుతుంది అండి
ఇంత వరకు పొద్దుట నుంచి స్నానం చేయకుండానే టిఫిన్ చేసారండి మీరు అసలు వామ్మో చి కష్ట జాబ్ ఆ చదువు చదువుతున్నారా చదువుతూ ఉండండి చదువుతూ ఉండండి మీరు
మరి
ఆ